హలో గుడ్ ఈవెనింగ్ మేడం బాగున్నారా మేడం మీరు
అవునండి అండి బాగున్నారా సార్
ఆ బాగున్నాం మేడం మేము ఇంకేం చేస్తున్నారు మేడం వాళ్లు ఏం వండారు
ఏమ్
వాళ్ళ స్పెషల్ ఏంటిది మేడం
చికెన్ ఫ్రై చేసామండి
చికెన్ ఫ్రై చేశారా మేడం
అవునండి
ఎలా చేశారు మేడం కొంచెం చెప్తారు నాకు వివరిస్
అవునండి ఓన్లీ ఫ్రై చేసామండి
ఉ
ఎట్లా అంటే ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకున్నామండి
ఫస్ట్ ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి
అవునండి చికెన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి రెండు మూడు నీళ్ళతో
చికెన్ అంటే ఫస్ట్ తెచ్చినసరికి కవల కెళ్ళి వేసి గంజు వేయాలి గంజుల కేల్లి నీళ్లు వేయాలి వాటర్ వేసి ఒకసారి మంచిగా కడగాలి మళ్ళా నీళ్ళు పారబోయాలే మళ్ళీ ఒకసారి చేయాల మేడం అట్లనే మళ్ళీ ఒక ఇంకోసారి అట్లనే నీళ్లు వెయ్యాలే మళ్ళీ అడగాలే రెండు సార్ల
కడగాలి అవును అండి
అప్పటికి చికెన్ వచ్చింది కానీ మేడం అప్పటికి చికెన్ వైట్ అయిపోతుంది కద మేడం రెండు సార్లు కడిగేసారికి
అవునండి కానీ ఇప్పుడు రక్తం బాగా ఉంటుంది కదా అది ఖలేజీలో లివర్ ఫ్లో అందుకోసం రెండు రెండు మూడు సార్లు కడిగితే మంచిగా అనిపిస్తుంది
అవును మేడం అది ఏది ఉన్నదో దాన్ని మనం కడిగితే బెటర్ ఉంటది కానీ మొత్తం మీరు చికెన్ నీ కడిగేసారంటే చికెన్ మొత్తం తెల్లగా పడతది కదా మేడం
లేదు టేస్ట్ లేదండి అ రండి కదా మాయ ఇది టేస్ట్ చూద్దాం మరి మంచిగా ఉంటుంది అట్లనే అవునండి
సరే చెప్పండి మేడం ఇంకా
దాని తర్వాత ఒక కడాయిని అవును పెట్టుకోవాలండి కడాయి క్యాస్ వెలిగించి గ్యాస్ కడాయి పెట్టుకోవాలి అవును కడాయి పెట్టుకొని నూనె వేయాలి నూనె వేసి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయితది కదా అండి
అవును ఆనియన్ మొత్తం బౌన్ కలర్ అయితది
అవును అప్పుడు చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్నాక అవును బెటరే చికెన్ నీ వేసుకొని అవునండి చికెన్ వేసేసి లేదండి మేము ఆహా చికెన్ మీద ఇస్తాం చికెన్ ఫ్రై అయిన తర్వాత మొత్తం వేస్తాం అండి ఓన్లీ ఇది ఫ్రై కదా మేము కర్రీ చేయాలి
చికెన్ వేస్తున్న నండి
చికెన్ వేస్తాం చికెన్ వేసిన తర్వాత చికెన్ ఉప్పు కలిపి వేస్తాం ముక్కల్ని మంచిగా ఉప్పు పట్టుకుంటది
ఇస్తారా మీరు
ఉప్పు వేస్తాం ఉప్పు వేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటాం నూనె మొత్తం
అంటే ఒక ఐదు నిమిషాల వరకు మీరు దాన్ని ఏం చెయరు ఇగ స్టవ్ మీదనే ఉంటది అది
ఉంటది మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ లో కొంచెం నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు మొత్తం ఆ ఫినిష్ అయ్యి నూనె మో మొత్తం పైన వస్తది వచ్చినప్పుడు నూనె ప పైన వచినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అది అల్లం వెల్లులి పేస్ట్ పా చ్చి వాసన ఉంటది కదా అది పోయే వరకు కొంచెం ట్రై చేసుకున్న తర్వాత ఆ ధనియా పౌడర్ ఇం కా కారం వేసుకొని ఐదు నిమిషాలు ఉంచి దాని తర్వాత బంద్ చేసుకోవాలి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి
మ్మ్ మ్మ్
అవునండి మేమైతే ఇట్లా చేస్తాం ఫ్రై మంచిగా టేస్ట్ అంతే చేసుకుంటాం ఇగ కర్రీ చేయాలంటే టమాటా తోని చేేస్తాం టమాటా లేతారు కర్రీ
కొంతమంది ఇలా కూడా చేస్తారు కదా మేడం ఏంటంటే ఓన్లీ కడాయి ఏసి కడాయి ల ఎందంటే నూనె వేసేసి చికెన్ వేసేస్తారు ఫస్ట్
అవును
చికెన్ వేసేసి చికెన్ మొత్తం ఫ్రై చేసేస్తారు చికెన్ ఓన్లీ నూనెళ్ళనే అయిన ఆ తర్వాత చికెన్ అనేది తీసేయాలి తీసేసి తర్వాత మీరు ఏం మెటీరియల్ వేస్తారు తర్వాత ఏంది ఆనియాన్ వేస్తారు ఆనియన్ ఎర్రగా అయి తది ఆ తర్వాత ఏంది అల్లం వెల్లి పేస్ట్ ఎస్తారు వేసిన తర్వాత
గులయిచ్ చికెన్ అంటారు కదా షాహీ చికెన్ అని
ఆ మేడమ్ ఆ
ఆది అట్ల చేసుకుంటారు సార్ చికెన్ని ఫస్ట్ బ్రౌ అవునండి నూనె లో మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉంచి ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసి మళ్ళా కర్రీకి ప్రిపరేషన్ చేసి మొత్తం కర్రీ అయినంక ఆ చికెన్ పిస్తలు దాని మీద దానిలో పోసేసి కొంచెం దమ్ముంచి దించేస్తారు సర్వ్ చేసుకుంటారు అట్లనే కదా మీరు చెప్పేది
దా మేడం అలాగనే అలాగనే
మ్మ్ హు అది
పేరు ఏమో చెప్
ఈ మొగలాయి మొగలాయి చికెన్ అంటారండి అవునండి చికెన్ లో చికెన్ లో కూడా ఎన్నో రక్ కాళ్ళు ఉంటాయి హరిలా చికెన్ అంటారు చికెన్ మరాగ్ అంటారు మొగలాయి చికెన్ అంటారు చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటారు ఎన్నో ఉన్నాయి చికెన్ తోని ఆ కడాయి చికెన్ అంటారు దమ్ చికెన్ అంటారు కూర్మ అన్ టరు చికెన్ కోరమా అంటారు చేస్ అవును ఆ ఇగ చికెన్ కోర్మాని ఇక్కడ ఎట్లా మా
తది మేడం మీ రూమ్మేట్
నేనా చికెన్ కర్రీ బఘారా చావల్
మ్మ్
ఆ కట్టి దాలుంటే కడుపు నిండా తింట అండి
అవునవును మేడమ్
నాకైతే చాలా ఇష్టం అది
మ్
మ్ మీరు ఎట్లా చేస్తారు
నేనా మేడం
హ
నేను ఫస్ట్ చికెన్ని కడిగేసుకుంటా ఆ నేను ఆంధ్ర చికెన్ చేశాను మేడంమ్
ఆంద్ర చికెన్ ఆ ఎట్లా చేస్తారు సార్
ఆంధ్ర చికెన్ని చూడండి మామ్ నేను ఫస్ట్ చికెన్ని కడిగాను ఒకసారి తర్వాత నూనె వేసాను నూనె వేసిన బ్రౌన్ కలర్లా ఉల్లిపాయ అల్లం అనేది బ్రౌన్ కలర్ లో
ఊహు
ఆనియన్ అనేది ఆనియన్ బ్రౌన్ కలర్ లో అయింది ఆ తర్వాత ఏం చేసింది అంటే కొంచెం మళ్ళా అదరాకు ఆ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అ వేససాను మేడం కొంచెం సేపు కరజీ దాని కొంచెం సేపు దాని స్మెల్ పోయే వరకు వేడి చేశాను మేడం ఆ తర్వాత ఏం చేసానంటే ఆ తర్వాత దాంట్లో చికెన్ వేసాను మేడం చికెన్ వేసిన తర్వాత దాని మీద కారం వేసాను మేడం దానిపైన పసుపు వేసాను కొంచెం ఉప్పు వేసాను త్త పెట్టేశాను మేడమ్ కొన్నిను ఆ అలా ఏసి కొంచెం ఆయనక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళా టమాటాలు కోశాను మేడం టమాటాలు ఒక రెండు మూడు కోచి టమాటాలు అలా వేసేసాను మేడం టమాటాలు వేసినాక కచ్చిమిర్చి ఉంటుంది కదా మేడం మిర్చి అది కోశాను అది మిక్సీ వేసేసాను మేడం అళ్లా వేసేసి తర్వాత మూతా పెట్టాను మేడం ఆ తర్వాత ఏం చేశానంటే కొంచెం సేపు పది నిమిషాలు అయిన తర్వాత టమాటల్ని నేను గ్రైండ్ చేశాను మేడం గ్రాైండెడ్ చేసి టమాటాలని గ్రాైండెడ్ చేసి ఆ తర్వాత గ్రాైండెడ్ అవును మేడం టమాటాలని గ్రాండెడ్ చేసాం అది చేసేసి మళ్ళీ పది నిమిషాలు అయిన తర్వాత చికెన్ మొత్తాన్ని మొత్తం కలిపుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళా టమాటాలు గ్రైండ్ చేసిిన మళ్ళీ వేసేసాను మేడం మళ్ళా అంటే కొంచెం మొత్తంమా స్మా ఇది రొట్టైతోనే తింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటది మనం
గ్రేవీ చికెన్ చేసారు మరి మీరు కదా
మ్ మొత్తానికి ఆ గ్రేవీ అంటే గ్రేవీ ఉంటది మేడం ఐటం మొత్తం మసాలాతోని చికెన్ నిండిపోయి జబర్దస్ ఉంటుంది మేడమ్ ఆంధ్ర చికెన్ ఎర్ర్రాగా ఎర్రగా మంచిగా మ్ ఆ తర్వాత మళ్ళా కొంచెం ఆైనదతా ఆ కొంచెం వీలు ఉన్నప్పుడు మీకు చేసిస్తాను మేడమ్ టిఫిన్ లో పంపిస్తాను లే మిల్లు నాకు కాల్ చేయండి నేను చెప్పేస్తాను మేడం మీకు ఎలా చేసుడొ ఆ తర్వాత దాని తర్వాత కొంచెం సేప్ అయిన తర్వాత మేడం
బాగా లేట్ అయ్యేది కదా ఎప్పుడైనా వీలు ఉంటే మీరే చెయండి సార్
ఓకే మేడం నేనే చేస్తాను
ఆ తర్వాత మూత పెట్టేసాను మేడం మూత పెట్టేసిన తర్వాత కొంచెంమైనద అది రెండు మొత్తం టమాటాలు కూడా స్మెల్ పోయే వరకు వేట్ చేశాను మొత్తం కలుపుకుంటే మ మొత్తం మిక్స్ అయిపోతుంది మేడం నూనె అనేది మొత్తం మొత్తం పైకి వచ్చేస్తయి వాటర్ కొంత పెట్టుకుంటే సరిపోతది ఆ తర్వాత కొంచెం దగ్గర అయిన తర్వాత కొంచెం కొత్తిమీరి మేంతి అనేది వేసేసి పైన గరం మసాలాలు వేసేసి కథం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల్లో బంద్ చేేయాలి
అవునా
తర్వాత మీరు తరువాత ఐదు నిమిషాల తర్వాత గంజు తీసి మూతా తీసిలంటే గఘమ గఘమ రుచి వాసన వస్తుంది రొట్టె వేసి ప్లేట్ల వేసి రొట్టె తిన్నారంటే మరి వదిలరే వదిలరు మేడం మీరు ప్రస్తుతానికి
ఓహో మంచిగా ఉంటదా అంతా టేస్ట్ ఉంటందా
ఆంధ్ర చికెన్ బాగా టేస్ట్ ఉంటుది మేడం
అవునా
ఇంకా మేడం ఇవాళ వాతావరణం ఎలా ఉంది మీకిది
ఇయ్యాలయితే ఇప్పుడైతే చల్లగా అవునండి ఇప్పుడైతే కొంచెం చిన్కులు వచ్చినాయి ఒక సెకండ్ వరకు
అవును చినుకూలు అయితే ఆ మాదికి కూడా చినుకూలు వచ్చాయి మేడం ఇట్లా చినుకులు వచ్చాయి కానీ మరి బంద్ అయిపోయాయి వా గాలి కొంచెం నడుస్తుంది మధ్యాహ్నం కూడా కొంచెం మబ్బు మబ్బు ఉండే మధ్యాహ్నం ఎండ ఉండేనా మేడం మీదిక్కు
ఆ ఉండే బాగా
మాది దిక్కు అంతా ఎండ లేకుండే మేడం మబ్బు మబ్బు ఉండేఇయలా
ఆ మబ్బు మబ్బు ఉంటే కూడా వేడి ఎట్ ఎట్లా అంటే లోపలి నుంచి దారాలు వె
బాగా వెడి అయ్యిద మేడం లోపటి నుంచి అవునా మేడం ఇక్కడ మాకు మ మబ్బు మబ్బే ఉండే కొంచం వేడి కొంచం తగ్గే ఉన్నది
మీకు తగ్గిన అనిపించిందా మాకైతే బాగా వేడి అనిపి
అవునా మేడం మాకు తగినట్టేగా కనబడ్డది మరి వేడి ఎండలేదు గాని మొత్తానికి
ఆహా అట్లా జరిగింది సార్
హ్మ్ గాలి నడుస్తుంది కదా మేడం ముష్కలమైన గాలి నడుస్తుంది రేపు మెరాగా ఉన్నది రేపు ప్పు ఆ రేపు మీరాగు ఉన్నది రేపు వర్షం పడుతుంది మంచిగా చల్లాగా ఉంటది మళ్ళా వెదర్ రేపు రేపటి నుండి ఇప్పుడు కూడా ఏందంటే మేడం కొంచెం మనకు హ్మ్ ఇది ఏంటే ఈక వాతావరణం వల్ల ఎండాల వల్ల తీవ్రమైన ఎండల వల్ల చెరువులలో ఉన్న నీళ్లు కూడా మొత్తం ఇంకుకొని పోతున్నాయి నీళ్ళ కూడా వాటర్ ఉండలేదు
అవునా అండి
అవును మేడం ఇప్పుడు ప్రాజెక్ట్లలో కూడా వాటర్ అనేది తగ్గిపోయింది మేబి ఒక రెండు మూడు వర్షాలు పడితేనే ఓ ప్రాజెక్ట్లా నీళ్లు నిండు తాయ్ మేడం కొంచెం ఇబ్బంది అవుతుంది టౌన్లోల్ల మా టౌన్లో కొంచెం వాటర్ రావాలంటే చాలా ఇబ్
ఆహా అవునా సార్ మరి ఎట్లా
అంటే వాటర్ ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది
ఆహా
కొంచె రెండు వర్షాలు పడితేనే వాటర్ లెవల్ పెరుగుతనే కొంచం పుష్కలమైన వాటర్ ఉంటుంది మేడం
అవునండి నిజంగానే
చాలా విలువైన టైం నాకు ఇచ్చినందుకు చాలా మీరు బాగా మాట్లాడరు నాకు చాలా చాలా ఆనందంగా ఈ రోజు మీకు శుభదినం కావాలని నేను కోరుకుంటున్నాను మేడం
ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు